హలో
హలో
వినిపిస్తుందా అండి?
ఆ మీర్ బాగున్నారా అండి?
ఆ బాగున్నాండి. మీరెలా ఉన్నారు?
ఆ బావ్ ఉన్నాను, తిన్నారా అండి?
ఆ తిన్నానండి
ఉహ్
మీరు
నేనా అంటే ఏం చల్లేదు అండిప్పుడే బట్ అట్లు తిందామని పైకివచ్చను
ఆ మీరు తిన్నారా అని అడుగుతున్నా అండి నేను
ఆ తిన్నానండి. నేను తిన్నాను తర్వాత ఆ మామిడికాయ పికిల్ ఉంటది తెలుస మిక్ కు మడికాయల పికిల్ ఎట్లా అట్లా నేను మూడు నోట్లక వేసుకున్నాను చాలా బాగుందండి. మీరు తిన్నారా ఎప్పుడైనా మామిడికాయ పైకులు?
ఆ తినను ఆన్ డి
ఉహ్
చాలా అంటే చాలా బాగుంటుందండి
ఉహ్ పికిల్స్ అంటే ఇష్టమా అండి
ఉహ్ నాకు చాలా ఇష్టం అండి పికిల్స్.
ఉహ్
నాకు చికెన్ పికిల్ అంటే ఇంగ ఇష్టం అండి, బట్ ఎవరికి పెట్టడానికి రాదు చికెన్ పికిల్
అవునా నేను ఒకసారి ట్రై చేసాను చైయినీకి చికెన్ పిక్కిలు అస్సలుకి అన్ని తేస్ రికి నేను చేశాను కానీ ఆది చికెన్ పిక్కీలేనా అని నాకే డౌట్ ఇచ్చినట్లు ఉందిండి
అయ్యో
ఆ అంటే నేను చేసాను టేస్ట్ కూడా బానే ఉండే కానీ అది పిక్కిలా కాదని నాకే డౌట్ వచ్చింది అనమాట
ఇంట్లో వాళ్ళు తినలేదా అండి
ఆ ఆ నాన్నకు పెట్టాను తిన్నాడు అమ్మకు పెట్టాను తిన్నారు బట్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమింత మంచిగా ఏమి యివ్వలేదు ఇంక రెండోసారి చేయడం మానేసామండి
అవునా
అవి ఆ ఊర పెట్టాలంటారు చూడు మీకు గుర్తు తుందా అంటే ఫైవ్ డేస్ పిక్స్ చేసి పెట్టాల ఇలా అట్లా కూడా పెట్టి చే చూసా అంత మంచిగా అనిపియలేదు
అవునా
మీరేప్పుడేన ట్రై చేసారా ఇట్లా వంటలు
నేను వంటలు ట్రై చేశానండి కానీ పికెల్స్ ఎప్పుడు ట్రై చేయలేదండి
అవునా చికెన్ పికెల్ ఈసియే చేయడము కానీ అది అంత టేస్ట్ రాదు మనకి అనిపిస్తది నాకు అనిపిస్తది అలా
అవునండి కానీ బయట అమ్మే వాళ్ళు చాలా బాగా చేస్తారండి కానీ కాస్ట్ ట్ ఎక్కువ ఉంటుంది ఆ
అ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఒకవేళ మనం నేర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్ లో చూసి చేస్తే అంత రాదు
అవునండి నిజమే అది కూడా స్పైసీస్ అనేటివి అన్ని ఉ వాళ్ళు కరెక్ట్ గా ఏసి చేస్తారు కదా సో అందుకు పర్ఫెక్ట్ గా ఓస్ వస్తుందండి
చికెన్ పికిీలు ఎంత లేదన్నా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఉండొచ్చు కదా అండి
ఆ చాలా కాస్ట్ ఉంటదండి అది జస్ట్ ఊరకనే ఒక్క ఒక పూట తింటే సరిపోతుందండి అంతే అంత వస్తుంది అంతే టూ హండ్రెడ్ గ్రామ్స్ అంతే అండి నేను ఒకసారి కొన్నాను కానీ అసలు సరిపోలేదండి
హమ్
హ
ఇంకేమండి విశేషాలు చెప్పాలి మీరే ఏం చే నిను ఏం చేయలేదు
అ
అ
ఏం తిన్నారండి మరి
నేనా ఈ రోజు సాటర్డే కదా ఫ్రైడ్ రైస్ చేసింటే ఫ్రైడ్ రైస్ తిన్నాను
అవునా
ఆా మీరేం తిన్నారు
నేను కూడా
ఓ మనం చాలా కలిసిపోతున్నాము అండి ఓకే మీరు మీల్ మేకర్ రైస్ చెపా
అవునండి
మాది ఫ్రైడ్ రైస్ అండి
ఈరోోజు ఔటింగ్ కి ఎం వెళ్ళలేదా అండి
అఔటింగ్ అంటే అలా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళాము పానీపూరి తిన్నాము తర్వాత మసాలా పూరి తిన్నాము తర్వాత షాప్ లో ఆ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము అలాా తిరిగిే సి వచ్చి తర్వాత ఒక లైక్ గిన్ ఫ్యాంట్ తీసుకున్నాము
అవునా అండి
ఆ ఇలా తిరిగేసి వచ్చామండి
ఉ
ఈ నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము ఆ ఇయర్ రింగ్స్ దగ్గర పోతేనే అన్నిీ చూడాల అనిపిస్థాది లాస్ట్ లో కొంటాను ఒకటి అది టూ డేస్ వస్తది తర్వాత ఫోర్త్ డే ఆది పడేస్ వస్త
ఏం చేద్దామండి అంత క్వాలిటీ ఏం ఉండవు కదండి
ఉండవు గదా
మ్మ్ నేను కూడా ఈరోోజు అఔటింగ్ కి వెళ్ళానండి ఫుల్ లెగ్ పెయిన్ వస్తుందండి బాగా
మీరు చాలా వీక్ అనుకుంటా అండి అంటే బయటికి వెళ్తే లెగ్ పెయిన్స్ చూస్తున్నాయి అన్
అంటే ఆహా నార్మల్ గా అంటే టే లెగ్ పెయిన్స్ నార్మల్ గా రాదు బట్ ఇప్పుడు కొంచ్ కొంచెం పర్సనల్ ఇష్యూ వల్ల అండ్ బయట తిరగడం వల్ల రెండు ఒకటేసారి వచ్చినట్టు అనిపిస్తుందండి
ఓకే
ఇందాక నా ఫ్రెండ్ని కూడా నా కాళ్ళ మీద కూర్చో కూర్చోమని చెప్పాను కొంచెం సేపు తగ్గినట్టు అనిపించింది ఎప్పుడైతే తను కిందకి దిగిందో అప్పడు నుంచే మళ్ళీ స్టార్ట్ అయింది
అంటే మన బాడీ మీద వెయిట్ ఉన్నప్పుడు పెయిన్స్ తక్కువ గా అనిపిస్తందండి వెయిట్ రిలీఫ్ అవుతాయని పెయిన్ అనేది
ఆ స్టార్ట్ అయింది ఎప్పుడు తగ్గుతుందో ఏమో మో నాకు చాలా చాలా పెయిన్ వస్తుంది
హ్మ్మ్ హు తగ్గుతుంది లేండి
ఆ
ఫుడ్ అనేది మంచిగా తీసుకోండి ఫుడ్ ప్రోటీన్స్ అవన్నీ మంచి తీసుకుంటే ఇప్పుడు మనము ఇవిదే కాదు కదా బయటికి ఇంకా చాలా తిరగాల్సి వస్తుంది బయటికి వెళ్లాాల్సి వస్తుంది పళ్ళ మీ పన్నుల మీద వెళ్తాము బయటికి అప్పుడు కొంచెం సేపు అలా బయకి వెళ్ళేసస్ రికినే అలసిపోతాం అలా ఉండకోకుండా కొంచెం మంచిగా ఫుడ్ తీస్ కోండి
సేమ్ మా మమ్మీ ఎలా మాట్లాడుతుందో అలానే మాట్లాడుతున్నారండి మీరు
అంటే నార్మల్ థింక్ కదా
హుమ్ అవునండి
మ్మ్
ఇంకేంటండి
చెప్పాలి మీరే మూవీస్ కి ఏం కి వెళ్ళలేద్ గోవా ఎక్కడికి.
ఆహ్ లేదండి నా ఫ్రెండ్స్ చెప్పాను కదండి ఒక ఆఫీస్ కేళ్తుంటారు. సో వాళ్ళందరికి లీవ్ దొరకాలి వాళ్ళ అందరికి లీవ్ దొరికి అందరు ప్చ్ అంటే కొంచెం పీస్ఫుల్ గా ఉన్న ఇప్పుడు వెళ్తే. వెళ్ళినట్టు అనిపిస్తుందండి వాళ్ళ టెన్షన్. టెన్షన్ టెన్షన్ లో ఉండి ఆ వాళ్ళు కంగారు కంగారు గా ఉంటే ఎలా వెళ్ళాలనిపిస్తుంది. ఒకరుండి ఒకరు లేకపోతే కూడా వెళ్ళాలనిపించ్ చ్చదు.
ఉమ్ పీజీలో పీజిలో నేను నైట్ టైమ్స్ మూవీస్ కానీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేశార.
ఎప్పుడైనా కొత్త మూవీస్ వచ్చినప్పుడు అందరూ మాట్లాడుకొని ఒక రోజు ప్లాన్ చేసుకుంటామండి.
ఓకే
ఉమ్ ఇంకా కొత్త మూవీస్ రాలేదు అని అంటే ఇంకా ప్చ్ అంటే మ్యాక్స్ హరర్ మూవీస్ చూడ్డానికి ట్రై చేస్తామండి నైట్ టైమ్స్. అందరూ ప్లాన్ ప్లాన్ చేసుకొని. మీరు అండి.
మేము అంతేనండి మాకి ఏదైనా అడ్వెంచర్స్ కి కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ అవే. ఎక్కువగా మేము చూడ చూడాలనిపిస్ ఇష్టపడతాం అనమాట మామూలు ఆహ్ మూవీస్. లవ్ స్టోరి మూవీస్ తక్కువగానే అడ్వెంచర్ మూవీస్. హరర్ మూవీస్. ఫ్రెండ్స్ తో చూస్తే ఇవి బాగుంటాయండి.
అవునండి. మీరు బంగి జంపింగ్ చేసారా అండి ఎప్పుడైనా
అయ్యో లేదండి అంటే డబ్బులి ఇచ్చి మళ్ళ ప్రాణాలని మనం గాలిల్లో తీసుకోవడం భయపడ్డం అవసరమా అండి మనకి.
అంటే అదొక ఎంజాయ్మెంట్. అదొ ఒక ఎంజాయ్మెంట్ ఇస్తుంది అని అంటారండి. నా ఫ్రెండ్ అయితే ఎనీ టైమ్ చెప్తూనే ఉంటదండి.
కాదండి ఇప్పుడు డబ్బులు పెట్టి పైనుంచి. దుంకడం ఏంటండి. ఎంత ఎక్సైట్మెంట్ ఇచ్చినా ఇప్పుడు మన ప్రాణాలను మనం రిస్క్ లో పెట్టినట్లే కదా అండి. ఒకవేళ ఒకవేళ మిస్ అయ్యా ప్చ్ మిస్ కాదా ఆల్మోస్ట్ వాళ్ళందరు చాలా ఎక్కువ దాంట్లో ట్రైనింగ్ తీసుకుని చేసింటారు బట్ ఏదో మిస్ అయ్యా. ఔషరమా అండి మనకి చేసుకోవడం డబ్బులిచ్చి ప్రాణాలని పోగొట్టుకోవడం.
అది కూడా నిజమే అండి మీరు చెప్ ప్పినది కరెక్ట్ గానే చెప్పారు. నా ఫ్రెండ్ ఒక పాప ఉందండి. తనయితే ఎవ్రీ టైమ్ అంటూనే ఉంటుందండి ఇంకా. నేను జాబ్ చేస్తే కచ్చి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాలి ఖచ్చితంగా ట్రై చేయాలి అన్నట్టు అను అని అంటుందండి. వేయ్
హూ ఉమ్.
మీరు మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా గోవా ట్రిప్కి ప్లాన్ చేయ్యాలి అని ఏమన్నా అనుకుంటున్నారా అండి.
ప్లాన్ చేస్తున్నాం అంటే ప్లాన్ అని ఉంది కానీ వెళ్ళడానికి సెటిల్ అయిన తర్వాత వెళ్దాము అందరం సెటిల్ అయినాక వెళ్దాము అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒకరు సెటిల్ కాకోకుండా వెళ్తే బాగోదు కదా అందరం సెటిల్ అయి వీకెండ్ రోజు. ఇలా దాని కోసం వెయిట్ చేస్తున్నాం ఏ ఎప్పుడు వస్తుందో లైఫ్ లో అస్
ఆ పర్ఫెక్ట్ ఆ పర్ఫెక్ట్ మూవ్ ఆ ఐ మీన్ మూమెంట్ ఎప్పటికైనా వస్తుంది అని నేను అనుకుంటున్నా అండి అందర కలిసి మీ ఫ్రెండ్స్ అందరుూ గోవా ట్రిప్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రావాలని కోరుకుంటున్నానండి
థ్యాంక్స్ అండి మీరు కూడా మీ లైఫ్ ఏమనా అంబిషన్స్ ఉంటే అవన్నీ మీకు నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను మీరు అనుకున్నట్లు మంచిగా జాబ్ వచ్చి మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో మూవీస్ కి థియేటర్ కి ఇలా వెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తి ర్తుగా కోరుకుంటున్నానండి
థ్యాంక్స్ అండి
అ అండ్ మీరు లైఫ్ లో మీరు అన్ని ఏమనుకుంటున్నారు అవన్నీ కూడా మంచిగా సాధించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి
మీరు చెప్పే మాటల వల్ల నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది ఇంకొకటి ఓకే అవుతుంది ఎవరి నోటి నుంచి ఏమొస్తే అవుతుంది అనేది కూడా తెలియదు కదా సో పాస్ ్య గాని ఇంకా అన్ని జరగాలి అని నేను కోరు నుకుంటున్నానండి తదాస్తు దేవతలు తదాస్తు అనాలని కోరుకుంటున్నా
సాయంత్రం ఉంటారనుకుంటానండి వాళ్ళు
నైట్ టైం పడుకో రేమొ శ
ఓకే అండి
ఓకే అండి
ఓకే అండి బాయ్ అండి
బబాయ్ అండి
బాయ్
హ